బ
బౌన్నర మీర్ బౌన్నరా
ఉమ్ బాగున్నా ఏం చేస్తున్నావ్
ఏం చేయలేదురా రేపు ఫెస్ట్ కదా ప్రిపేర్ అయితున్న నువ్వేం చేస్ తిన్నావా
నేను అదే ఆలోచిస్తున్నారా ఏమేమి వేసుకుందాం అందుకనే కన్ఫ్యూజన్ లో నీకు ఫోన్ చేసా ఏం ఎలా రెడీ అవుతున్నావు నువ్ అని
నేనా ఏమో రా నేను శారీ వేసుకుందాం అనుకుంటాన్నా నువ్వేమ అనుకుంటున్నావు్
నేను ఏమన్నా ట్రెడిషనల్ గా వద్దాం అనుకున్నా సారీ అయితే అనుకోలేదు
సారీ అంటే నాది కూడా సారీ ఎం కాదురా
ఆ
కోట వస్తాది దాని మీద వన్ మీట్ సారీ ఉంట కదా అ రిచ్డ
ఆ
అలా అది వేసుకొని ఇంకా ఎవరు వస్తద్రా అక్కడ శారీ కట్టినికి
సారీ కటనికా నికు రాదా నాకు రాదు ఇంకా అప్పప్పాకి ఓనాట్ కోసన్న
పోనత్ తెల్ గనీ క్యూటిక్ పెళ్లి అయిపోయింది కదా క్యూటు గా వచ్చాయేమో అనుకుంటున్నా
ఆ వచ్చింటది లే నాకు తెలిసి ఎంత వరకు నీ కొ తెలుసా ఓనాటికి రేపు పే ఫెస్ట్ అని తెలిదంట మన్నాడు అనుకునిందంట
అయ్యయ్యో చెప్పాలి కదరా మీరు అవునా
సార్ మీరందరూ చెప్పాలి కద్ తనకి నేను ఫెస్ట్ ఉన్నింది అని తెలిసిన్ టే నేను వచ్చేదాన్నే కాదు ఈ రోజు కాలేజ్ కి అంటా
అంటే ఏమన్నా కెప్స్ చేసుకునే దాన్ని దేమో స్కిన్ ప్రేప్స్ అంటా ఫెస్ట్ ప్రెప్స్ చేసుకునేదాన్ని ఏమో
చ్చిం చేయిించుకోవాలంటే ఏదో
ఆహా
ఆ ఇంకా షాపింగ్ చేస్తా అని వెళ్ళిపాయా మదా మధ్యాహ్నమే
ఎల్లిపోయిందా మ్మ్ అయితే ఎవరు పోలేదు ఆఫ్టర్నూన్ నుంచి కాలేజ్
హ పోలే ఇంకా కొంద మంది గర్ల్స్ ఉ రేషన్ లో ఉన్నారు ఇంకా కొందరు డిపార్ట్మెంట్ ఫెస్ట్ లో ఉన్నారు ఉ వాళ్ళు మాత్ ఇద్దరం ఉన్నారు డిపార్ట్మెంట్ ఫస్ట్ కాదు ఫ్లాష్ మ్యాప్ లో వాళ్ళు మాత్ ఇద్దరం ఉన్నారు అంతే
ఇంకా టూ డేస్ ఫెస్ట్ కదరావు ఒక రోజు ట్రెడిషనల్ వేసుకుంటాము సెకండ్ డే ఏం వేసుకుందాము
సెకండ్ డే ఇంకా జీన్స్
బెస్ట్ అంటవా
ఉన్న అంతేలే
అంతే అందరు అంతే రా ఫస్ట్ ఇర్ ట్రెడిషనల్ సెకండ్ ఇయర్ వెస్ట్రన్ కొన్నావా జీన్స్
నేనా కొనలేదు రా
మ్మ్
ఉన్నద స ఉన్నదిే వేసుకోవాలి లేదంటే నేను ఏమో నాకు వచ్చే ఇంట్రెస్ట్ లేదు
రావాలి కదరా సిక్స్ హండ్రెడ్ కట్టావు కదరా
అట్టారా ఏం చేద్దాం దానికోసం ఆలోచిస్తాన
రారా ఎంజాయ్ చేసుకోవచ్చు మళ్ళీ పోటీయాలో ఏముంద ఎప్పుడో ఏం చే జరుగుతదో తెలీదు కదరా
ఆ
చేరా ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేద్దాము ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని
ఆ ఆర
ఎట్లో బస్సు ఉంది కదరా నైటు
ఆ ఉంది ఉంది నువ్వు బస్ బస్ లోనే వెళ్తావా అక్కడే స్టే చేస్తావా
నేను స్టే చేద్దామ అని అనుకుంటున్నారా కానీ చూడాలి ఇంకా ఫిక్స్ కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంకా మా వేరే ఫ్రెండ్ కూడా ఉంది కదా ఊ నాట అని ఇద్దరుది చూడాలి కదరా
అవునవును లేరా
హ్మ్
ఏం రా నీకు
కదా నువ్వు హాఫ్ అన్ అవరే కదరా నీ జర్నీ లేకంటే వన్ అవరా
వన్ అవర్ పడతదిలే ఎక్కువ అంటే
కొన్ని ఇక్కడి కళ్ళు మూసుకుంటే అక్కడ కళ్లు తెరుస్త లేరా నైటు అమి మహి దగ్గిరే కదరా లేద్రా తిన్లే ఈ రోజు ఫాస్టింగ్ డే రా
ఏం రా రంజాన్ రంజాన్ అయిపోయింది గ మల్లా ఫాస్టింగ్ చేస్తన్నావా
అలవాటు అయిపోంది కదరా వన్ మంత్ అంతా ఉండి
ఆ అవును కరెక్ట్ రంజాన్ బాగా జరుపుకున్నావా
ఆ బా జరిగిందిరా
ఇంక మాకు బిర్యానీ ఎక్కడ
బిర్యానీ నా ఇంటికి రండి రా ఇంటికి రోజూ చూస్తే బిర్యానీ పెడతాను
అంతేలే రా
మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడి తెచ్చి తెచ్చే కి ఇదే అయిపోత కూల్ అయిపోతద్రా అది
ఉహు అది కరెక్ట్
టేస్ట్ మళ్ళీ బాగుండదు మీరు అప్పుడ్ అప్పుడు వస్తే అప్పుడప్పుడు హాట్ హాట్
అవునా నీకొచ్చ బిర్యానీ చేయడం
చేశాను ఒక టూ త్రీ టైమ్స్ గైడెన్స్ తో మమ్మీ హెల్ప్ చేసింటె చేస్ నా
అవునా అందరు మంచిగానే ఉన్నారు గదా ఇంట్లో
అందరు మంచిగానే ఉన్నారా నీకు వచ్చా ఫుడ్ ప్రిపేర్ చెయినికి
నాకా ఏమో తెలీదు ఎప్పుడు చేయలేదు కాబట్టి వచ్చో వస్తుందో రాదో కూడా తెలిదు
అవునార మేము కూడా మనం చేసినా రమ్ జాన్ లో ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ తినాలి కదా అప్పుడు మోమోస్ అంట పావ్ భాజీ అంట ఫ్రెంచ్ ఫ్రైస్ హలీం కూడా చేసినారా
ఓహో ఇంకేంలే ఉ ఇంకా కుక్ ఏమి ఒక రెస్టారెంట్ పెట్టుకోవచ్చు అనమాట
ఫాస్ట్ ఫుడ్స్ే వచ్చు రాతి మళ్ళీ నార్మల్ ఫుడ్స్ అవి రావు
ఆ వచ్చేస్తాయ్ లే అది చేసిండవు కాబట్టి రాలేదంతే
అది చేనికి ఇంట్రెస్ట్ కూడా రాదురా
హు హు ఆ అది నిజమే లే
మీ మేకేమేమి వచ్చు రా
నేనా ఇప్పటి వరకు అయితే రెండు చేసినారా నేను ఒకటి మ్యాగీ చేసినా ఒకటి చికెన్ ఫ్రై చేసినా
మ్యాగి చేసినావ రా నువ్వు ఎట్ల చేసినావు మ్యాగీ టూ మినిట్స్ మ్యాగినా ఫైవ్ మినిట్స్ మ్యాగినా
లేదు లేదు హాఫ్
అవుగా మరి మ్యాగీ ఏందా నువ్వు మ్యాగీ స్క్రాష్ లో చేసుకున్నావా ఎట్లా
అంటే ఇవి క్యారెట్ ఉంటాయి కదా వాటన్నిటిని వెజిట టేబుల్ తీసేసిన అవి ఉడకనికి టైమ్ పట్టింది
ఏమేమి చేసినావురా కొన్ని స్టెప్స్ చెప్పు
ఫస్ట్ హుమ్ ఏం జేస్ నా క్యారెటు బీన్స్ సో అవన్నీ తరిగేస ఇంకా నా మంచిగా హుమ్
తెరగేసినవంటే వాష్ చేసినావా
నా తరిగిన అంటే కట్ జేసినా
కట్ చేసినావా నీ క్లారిటీగా చెప్పాలి కదరా
తరిగిన అన్ అన్నా కూడా అదే వస్తది
అవునా
హుమ్ మళ్ళా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి శాసవేసి ఎరగడ్డ వేసి మిరపకాయ వేసి ఇంకా క్యారెటు బీన్స్ వేసేసి బాగా ఫ్రై చేసినా అవి మంచిగా ఫ్రై అయినాయి అని తెలిసినాక
ఉమ్
మళ్ళ మ్యాగీ పౌడర్ ఉంటంది కా మ్యాగీలో వస్తే స్తోంది
మ్యాజక్ మసాలా ఓ మ్యాగిీ పౌడరా మగ్గి లోనే వచ్చే పౌడరా ఆ
ఆ మ్యాగి లో వచ్చే పౌడర్ వేసి తి ఆ తర్వాత నీళ్లు పోష్న
హుమ్
అవి ఇంకా ఉడుకు అంటే ఉడుకుతాయి కదా ఆ అంతవరకు అట్లే పెట్ నా ఆ తర్వాత అ ఇంకా మ్యాగీ వేసేసిన దాంట్లో
ఆ
మళ్ల కాసేపుయ్ల‌ ఇప్పటి తర్వాత మ్యాగీ అయిపోయింది
ఆ
బహత్ చి నిజం అంతే అంతే
ట్రా ఉప్పు కారం వేసుకోరా
ఆ ఆంటీ ఇప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు మిరపకాయలు వేసాం కదా
ఆహా మేము అట్లేం రేట్లాిర మిరబ్కాయలు సాసులు మళ్ళీ కారం అన్ని వేసేస్తాం
ఓహో అట్లనా అంటే నేను చూసుకుంటా అంటే ఉప్పు కా ఉందా లేదు అ ఒక తక్కుగా ఉంట ే మళ్ళీ సపరేట్ గా వేస్త లేకుండలే
అంటే మీరు స్పైసీగా తింటారా కొంచెం తింటారా
మస్ స్పైసీగాన్న తింటం
పోనీ బెంగురు అంతరాం ఏ వల్ స్పాైసి పడతే ఆ లేెవెల్ స్పా పైసిలో తింటాము
ఆహా
ఊ
మేము ఒకసారి చికెన్ ఫ్రై కాలేజ్ కూడా తెచ్చిన మీరు లేరేమో
వాళ్లు చెప్పాలి కదారా నువ్వు తెచ్చుంటే నేను వచ్చేదాన్ని
అదే నీనే చేసిన తెలుసా నినే చేసి
హు నువ్వు మళ్ళి కాల్ చేయాలి కదరా నేను తెచ్చానంని నేను వ వచ్చేదాన్ని కదరా
అ విసయిపోయారే సర ఈ సారి మళ్ళీ చేసుకొని వచ్చినప్పుడు చెప్ ఆ
సరేదా
అవునవును మీరు పాస్టింగ్ అప్పుడు అది విషయం అందుక పిలిచలేదేమోని
ఇప్పుడు అయిపోయింది కదా రంజాన్ అంతా
ఉహు మళ్ళా ఎప్పుడైన్నా చేసుకోవచ్చు నువ్వు పోలీలు బాగా తిన్న ఉంటావా
స్వీట్ ఏ తినను
అయ్యో అంటే మీ అంటే అంటే ముస్లిమ్స్ కి ఇవి పోలీలు అంటే ఇష్టమని తిన్నాలే
పోలీలు అంటే దాని ఆ దాని లోపల స్వీట్ ఉంటుది మళ్ళీ ఇట్లా ఇట్లా చేసి పెడతారు కదా
ఆ
పుర ఏమంటారు దాన్ని ఉహు అంటే చెప్ప చపాతిలా ఉంటది చపాతి లోపల స్వీట్ ఉంటది కదరా అదే నువ్వు చెప్తాంది అహా పూర్ణం పోలిరా అదే నువ్వు చెప్తాంది ఆ అది తింటారా కొంచెం
అవునా సరే చేసుకొని వస్తా మండే చేసుకని వస్తా మీరే పాప ఒకటి అడిగింది ముస్లిం పాప
అవునా అవునా తింట మేము అంత స్పైస్ అవునురా మేమ అంతా స్వీట్స్ తినం రా ఓన్లీ స్పైసినే
ఆహా ఇంకా ఏం వండ్లె తినడమే
ఏముంటే అవెనా
ఉమ్
ఉగాది ఎలా జరిగింది
ఉమ్ పర్లేద బానే జెరిగా
కొత్త డ్రెస్ కొన్నావా
లేదు లేదు రా మామూలు డ్రస్సులే ఉన్నా వేసేసిన
అంతే లేరా ఎప్పుడు వేసుకుంటామని ఒక రోజు వేసుకుని పెట్టేస్తాము అంతే
ఆ ఇంకా ఆ సరే రా అయితే మళ్ళీ ఆ ఆ సరే సరే ఫెస్ట్ వచ్చాక చేస్తాలే
రా రా ఎజాయ్ చేద్దాము
ఆ సరే సరే